అ బాగున్నామండి గుడ్ ఈవెనింగ్ మి ఎలా ఉన్నార్
వెరీ గుడివినింగ్ నేను బాగున్నా అండి తిన్నర
అ భోజనం అయినాద ఆ భోజన మైనదండి మీ ఎన్ననయిన అండి
నైన్ దింతోటి ఎయిట్ అండి
అయితె మిరు మిరేం తిన్నారండి ప్పుడు
మా మా ఇంటి ట్లో ఇవాళ పప్పు చారూ చేస్తే ఈవినింగ్ ఇప్పుడు చికెన్ ఫ్రై అయిందండి అవునవును ఆ బాగానే అండి ఎండల్ అంటే బాగా ఉన్ ఉన్నాయండి
ఎండలు బాగా అంటే బాగున్నాయి అండ్ డి ఎండలు ఎండలు విపరీత్ ఎ ఎండల్ విపరీత్ త్తంగా ఎండలు ఉన్నాయి విపరీతంగా ఎండలు ఉన్నాయి మరి ఎండలు ఎలానో ఏంటిదో ఎమో అ తం అవ్వట్లేదు ఇప్పటికి ఆల్రెడీ ఎండల్ చానా ఉన్నాయి ఎండలు
ఉన్నాయి చాలా ఉన్నాయి చూసి చూసి ఉ ాల ఎందుకంటే టే ఈసారి ఎండలు బాగా ఎంత వర్షం వచ్చిందో ఎంతా చలి వెెట్టిందో దానికంటె అవును
ఆల్రెడీ ఇంకా ఇప్పుడు రానే రాలేదు ఇప్పుడు హ్యూమిడిటీ అనేది ఆల్రెడీ చాలు హై పెన్ని ఉక్కపోత అనే ఉడకపోత అనే ది ఉడక ఉడక ఉడకపోతా అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదండి ఇవి ఇంతకు ముందు ఇంత వుడకపోత ఉండకపోవు గాని గత నాలుగు రోజుల నుంచి అది చాలా ఎక్కువ అంటే బాగా అంటే బాగా ఉడకపోతున్నది
అవు అవును
బాగంటె బాగా ఉడకపోతున్నది ఇంక ఎలా ఉన్నదండి మీ సైడు మరి సిలిండర్ ల కోత
మా సిలిండర్ లో కోత అయితే ఎట్ల ఎట్లా అయిపోతుందో అట్ల ఎట్లా వస్తు వచ్చింది ప్రస్తుతానిక అయితె
ఉ
కాకపోతే ఇప్పుడు టాక్ తుంది అయిపోతది అయిపోత తుద అంటే ఇప్పుడు ఒక దావత్ లో ఆబ్ బాగా అరె అన్నం అయిపో బాగా మంది ఉన్నదంటే ఏం చేస్తారు జనాలు అక్కడ ఉన్నదో లేదో తెలిదు కానీ అక్కడ పోయి అయితే ఫస్ట్ ట్ మనమే తినాలి అన్నట్టు ఆగం ఆగం చేస్తారు
ఇప్పుడిది అప్పుడు ఏమై
అన్నం మిగులుతది గాని మనుషులకు కడుపూ నిం అది అట్లా అయిపోతది అన్నమాట ఇప్పుడు ఏమై ఏమంటున్నారు అంటే గ్యా గ్యా మడత్ దొరకయి నెక్స్ట్ కట్టెల్ పొయి మీదనే మనం వండుకోవాలి ఆన్నే స భయం తోటి ఏం చేస్తున్నారు అంటారు ఎట్లయితే ఏంది ఫస్ట్ అయితే బుక్ చేయాలి మనకు రావాలి మనం అయ్ త వడద్దు అన్నట్టు ఒక థాట్
కాని అది కాదండి అసలు అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు గ్యాస్ చఅనేది ఓస్తే మళ్ళీ తెచ్చుకోవచ్చు వాలిస్ సార్ వాళ్ళొక లిమిటెడ్ టైమ్ ఇచ్చారు కదండి
అవును అవును
వాలమికి ఎంత లిమిటెడ్ టైమ్ ల మీరు మళ్ళ గ్యాస్ సిలిండర్ వచ్చేసి మీరు రీఫిల్ చేసుకొ రిఫిల్ బుక్ చేసుకుంటే మేము ఇచ్చేస్తామని చెప్పినారు కని ఇంత గనము ఇప్పుడు చూడండి పెట్రోల్ బంక్ల దగ్గర చూస్తున్నాను వందల మంది అట్టిగా పెట్రోల్ బంక్ దగర ఉంటున్నారు పై
అది ఎందుకు అట్లా క్రియేట్ విట్ చేస్తున్నారో మనకు తెలీదు అట్లా చేయడం వల్ల ఇప్పుడు ఒక పది మంది జమ అయరే పెట్రోల్ ఉండదు అనేసి అంటే ఇప్పుడు పిల్లలు పూలే గానియంండి ఏదైనా వర్క్ పర్పస్ మీద కానిండి ఒకవేళ మార్కెట్ క వెళ్లేదు ఏమనకురేపు ఒకవేళ లేకపోతే ఎట్లానే స అని మనమే స్టోరేజ్ చేసుకుంటున్నాం మనం మాట సో అట్లా ఎందుకు షూ అబ్జస్ ఇంది న్నరో పబ్లిక్ అర్థం కావట్ ట్లేదు గానీ అది అక్కడ వస్తదో రాదో మనకు షార్టేజ్ అయి త్ అదో రాదో తెలీదు గాని అలా చేయడం వల్ల చాలా ఇబ్బంది ఉంది
మనిషి పేనిక్ అయితడు అంటే ఇంటిదంటే భయందే కు గురవుతాడు మనిషి
అవునవునవునండి
జరగని దాన్ని కూడా జరుగుతుది కావచ్చు అనే భ్రమల వాడు రేపు రేపు తినాల్సిన నా తిండి నాకు దొరుకుత లేద అని చెప్పి వాడు ఇయాల గ్యాస్దగలా ఒక పనులు పొడగట్టుకుని ఉండాల్సిన అవసరం ఏము ఉన్నది
అవునవునవును
వాడికింతాగానం ఇప్పుడు చూడండి పెట్రోల్ బంక్ల దగ్గర ఒక్కొక్కరు ఇప్పుడు డబ్బులు ఉన్నా లేకున్నా ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు కొట్టించుకుంట డబ్బు లేనివాళ్లు ఎం చేస్తారు. డబ్బు వాళ్ళు నూట పది రూపాయలు రెండు వందల ఇవై రూపాయలు కొట్టించుకుంటారు అటువంటి వారు డబ్బును పెట్టి మ ఐదు ఐదు వందలు కొట్టిచ్చుకుంటారంట ఎందుకు అట్టిగ
అవునవును కరెక్టే
ఇప్పుడు ఇంకొకటి పెట్రోల్ ఒక ఒకవేళ వారి దగ్గర పెట్రోలు ఉన్నా వాళ్ళు తిరుగుతరు. పెట్రోల్ లేకున్నా గూ గ వాళ్ళు ఎట్లనో తునగా జేసి ఏదో ఒకరు తిరుగుతరు అంటే ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ ఉంటే ఏమైతది ఐదు వందల రూపాయలు పెట్రోల్ ఉంటే వాడేం చేస్తడు ఎక్కువ తిరుగుతడు. అంటే ఐదు వందలు కొట్టిప్పిచ్చిన నేను ఆ పెట్రోల్ ఉన్నది పెట్రోల్ ఉన్నది గదా అని జెప్పి తిరుగుతడు. అదే వంద రూపాయలు ఉంటే వాని భయం వా వంద రూపాయల పెట్రోల్ ఉంటే వాని భయం వాని కే ఉంటాయి ఇగ వంద రూపాయల పెట్రోల్ ఎక్క ఉన్నది మరి నేను ఎట్ల దీన్ని ఎట్ల ఆదా చేసుకుంటా వాడాలే, ఏమన్న అవసరం ఉంటనే పోవాలే. మరి బెట్రోల్ బంకులు బందు ఉంటై కావచ్చు ఇన్ ఫ్యూచర్ల అనే అనే వానీ భయంలా వాడు మెల్లగ పోతడ లేదా అండి కొ
అవును కరెక్టే అండి.
అది అందరు ఇంకొకటి ఏంటిదంటే ఈ రోజు ఆర్డర్ ఏమి చ్చారంటే సిలిండర్స్ అనేది మన డొమెస్టిక్ ఇయాదటయ్క అంటే హోటల్ మ రియు రెస్టారెంట్లకు కొన్ని రోజుల పా టు సిలిండర్స్ అని ఇయర్ ట ఆల్రెడీ ఇప్పుడే ఇంతకు ముందే చూశాను నేను
హ్మ్ హు హు హు
చన ఇయారటా అంటే కొన్ని రోజులిగా రాలేవండి సిలిండర్లు ఇగ
హ్మ్ హు హు హు అద్ రావు అనేసి అంటున్నారు బుక్ అయితే అయింది మాది రీఫిల్ అయితే.
ఆ క మనక్ గాదం డి మ మన మనకు అస్తదీ మనకాస్ స్తదండి మనది హౌస్ పర్స్ పర్స్ కావసై మనకు వస్తది డొమెస్టిక్ వాళ్ళ వంటే హోటల్స్ వాళ్ళకు రెస్టారెంట్స్ వాళ్ళకు ఇట్లా ఏదనలపు తరు కదా వాళ్ళకు ఇ వ్వరాట కొన్ని డేస్ వరకు వాళ్ళ కి ఇవ్వరాట ఇప్పుడు వాళ్ళు చూడండి వాళ్ళు ఎటువంటి పరిస్థితులైపు నివసిస్తున్నారు అంటే ఏం చెప్పాలండి వాళ్ళ బాధ వాళ్ళకున్నది ఇప్పుడు ఇప్పుడు వాల సిలిండర్ లేవ్ ఓహ్ వాళ్ళు కట్టల పోయి మీదా పెట్టేటట్టు లేదు వండేటట్టు లేదు కట్టలు కూడా ఎమా తక్కువ రేట్లు ఉన్నాయా అండి కట్టెలు ఎన్ని రేట్లున్నాయి చెప్
అది అదే కదా పబ్లిక్ సగానికి సగం భయపడే రీజన్ అది ప్రతి ఒక్కటి అంత అదే అమౌంట్ పెట్టి ఇది తీసుకుంటే అయిపోతది
ఇప్పుడిప్పుగ ఇప్పుడు కట్టెలు కట్ కట్టలు ఒకవేళ తక్కువ రేట్లు ఉన్నాయంటే గిట సరే ఓకే కట్టెలు కూడా రేట్లు పెరిగే ఉన్నాయి ప్పుడు కట్టెల రేట్లు ఏమన్నా తక్ కున్నది ఇప్పుడు ఇంకోటి ఇంకొక్కటి అన్ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏదంటే ఇప్పుడు ఎవరిదైనా ఫంక్షన్ అయిందను కోండి ఇగ వానికి ఇబ్బంది అండి
అవును అవును కరెక్టే కాకపోతే ఇప్పుడు చేయాలన్నా కూడా అం త ఏముంది అనేసి అనుకోండి ఒకవేళ ఎమర్జెన్సీ అయితే చేసూడు అనుకోండి ఆ కాకపోతే ఒకవేళ కొన్ని ఫంక్షన్స్ అయితే అరే చే కపోయినా పర్వాలే దు అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటాది మరి కొన్ని ఫంక్షన్స్ ఎట్లా అంటే ఒకవేళ ఒక ఒక వ్యక్తి చనిపోయినా ఒకవేళ ఏదైనా తినాలి ఏమన్నా ఉన్నా కూడా
చెయ్యాలె ఇప్పుడు ఇప్ ఇప్ ఎప్పుడు సం తింగు ఒక దేవుని మొక్కు ఉన్నదండి ఈ దేవుని మొక్కు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ ఇంకొక రెండు నెలల తర్వాత చేసుకుంటారు ఈ ఇబ్బ ఇబ్బందులు అన్నిీ గ్యాస్ సిలిండర్ ఇబ్బందులు మొత్తం అంత ఇబ్బందులు ల్లిలు మానినంక అవుడు మెల్లగా చేసిర్రు కానీ ఇది ఇవి ఇవి ఆగేటివి లేవండి ఇవి ఆగాయి ఏం ఆగయ్ అంటే ఇవి మీరు అన్నట్టు ఇప్పుడు ఇవి సథింగ్ ఉంటయ్ కదా ఇవి ఆగేటివి కావు అవి కానీ వారకు కుడ ఇబ్బందే కదా అండి
అదే ఉంది ఒకవేళ ఒక మనిషికి ఏదన్నైయినా ఏమన్నా చేస సినాగూడ ఒక దానికి అయితే చేయాల్సినయి ఉన్ టది కదా అండి అది తప్పనిసరి అది ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అనే సరి ఏదన్న ఉన్నా కూడా అయ్యో పోనీయండి ఈ సంవత్సరం కాదు బెడితే కాదను ఈ సంవత్సరం కాదు వేరే సం చేసుకున్నా ఒక బడ్డే అయిన ఒక అనివర్సరీ అయినా ఆ మళ్ళా ఏదో ఈవెంట్ అట్లా కాకపోతే చనిపోయిన దాంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదో ఒకటి చేయాల్సింది అదే అదే అదే అవును
పబ్లిక్ గచ్చేసి ఆ భయాందోళనకు గురవుతున్నారండి అసలు ఎటు అర్థం కాని క్లిష్టప న్నారు అందరు అందరు సిలిండర్ల గురించి అయితే బారులు తరుగుతున్నారు మన దగ్గర కూడా సిలిండర్ బడత ఉండండి నేను మార్నింగ్ వెళ్ళి వచ్చాను ఆల్రెడీ మా మార్నింగ్ ఆలా నేను వెళ్ళొచ్చాను తొమ్ ఎన్ని తొమ్మి అది తొమ్మిదిన్నర నుంచే వెళ్లేయండి చాలా మంది పబ్లిక్ సిలిండర్స్ దగ్గర ఉ తున్నారు హా మాకి ఇవ్వండి మాకు అక్కడ వాళ్ళేమంటున్నారు వాళ్ళేమో స్టాక్ లేదు అంటున్నారు వీళ్ళేమో మాకి ఇవ్వండి అని వీళ్ళ అంటున్నారు ఏంటిదో ఏంటిదో అండి ఈ సిలిండర్ల ఇబ్బందులు ఏంటిదో ఏంటిదో ఏం అర్థం అవుతులే అండి కానీ యుద్ధం కానీ యుద్ధం ఆగాల అం యుద్ధం ఆగాల యుద్ధం ఆగకుంటే బాగా ఇబ్బందులు అయితాయి
వె కరెక్టే అండి
మీ మీరు మీ ఉద్దేశం ఏంటిదండి
మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి అయితది ఒకవేళ బంద్ అయితే బంద్ అయితది ఆ బందే బంద్ బంద్ గాని అండి లాక్ నా ఇంట్లో ఏదో అయినా ఏదైనా కాకపోతే పబ్లిక్ ఏంజెస్ స్తున్నారు ఈ కొందరు అయితే ఇన్స్టాగ్ర ఆ రీల్స్ చూ వైరల్ మేం ఫేమస్ కావడానికి ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టు కొందరు కొ మ పచ్చి సకోబమా హిందు అట్లా అనేసి కొందరు ఇది అయితారు క కాకపోతే ఆ అట్లయితే ఎట్లా కొందరట్ల అంటున్నారు కదా సో పబ్లిక్ ది నాకు ఏం ఏమనిపిస్తుంది అంటే అందలో ఒక్కటి అరేయ్ మాకు గ్యాస్ అయిపోతే మాకు మరి
మాకు దొరకది మాకు దొరకది మా మాకు మా మాకు దొరకదనే బాధ ఒకటి ఇంకోటి ఏంటిదంటే దొరకతదో లేదో అనే
అవునవునా అండి
ఎందుకంటే వాళ్ళ ఇల్లు గడవాలా కదండి వాళ్ళది వాళ్ళకు వాళ్ళ ఇల్లు వాళ్ళ వాళ్ళ ఇల్లు వచ్చేసి గడవాలా
అండి అదే అండి అవును అదే అండి
ఏమో అండి యుద్ధం ఎప్పుడు మా యుద్ధం ఎప్పుడు ఆగ్
అవును
హలో మీ మీ ఉద్దేశంలో మీ ఉద్దేశంలో ఎప్పుడు ఆగుతుంది ఆగుతుంది అనుకుంటున్నారాండి అంటున్నాను నేను
అంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు కదా అండి
అంతేనా అండి సరే అండి మీ మిత్ తో ని మాట్లాడ
థ్యాంక్యూ అండి థ్యాంక్యూ సో మచ్ అండి థ్యాంక్యూ సో మచ్ అండి